ఆ ఎలా ఉన్నారు ఆ బాగున్నాండి మీరు బావున్నార
బావున్నాను చాలా రోజులు కి ఫోన్ చేసి సరు
ఏంటండి హాలిడేస్ అండి పిల్లలు ఊరికి ఒకొక్క ఐటం అడుగుతున్నారు ఫుడ్
ఉమ్
నేను మా మా ఇంట్లో పిల్లలకి ఒకొక్క ఒక్కొక్కళకి ఒక్కొక్క ఐటెం కావాలండి ఒకే ఐటెం అసలే తినట్లేరు
అలాగే ఉన్నారండి అందరూ నీ నీ పిల్లలే కాదు
అందులో హాలిడేస్ కూడా వచ్చాయి కదండి కొత్త కొత్త రెసిపీస్ అడుగుతున్నారండి పిల్లలు
అవును
మళ్ళీ అన్నీ ఫ్రైడ్ ఐటమ్స్ఎ డీ ఫ్రై ఐటమ్సే మళ్ళీ ఇప్పుడు బాయిల్డ్ ఐటెమ్స్ ఏం అడగట్లేదు ఇప్పుడు
మరీ డీఫ్రైడేమయితే
అవునండి అవును అసలు ఏంటండి ఈ డైలీ ఒక డైలీ ఒక రెసిపీ అడుగుతున్నారు ఒక రోజు పూరి అంటున్నారు ఒకొక్క ఒక రోజేమో వడ అంటున్నారు అట్ల ఆయిల్ ఐటెమ్సే అడుగుతున్నారు ఎక్క్ క్కువ
అయ్యో పూరి ఉమ్ చెప్పండి
అన్ని డీప్ ఫ్రై ఐటమ్స్ కావాలంటున్నరండి ఇప్పుడు గుంత పొంగనాల్లాంటి లైట్ ఫుడ్ ఉంటంది కదా గుంతపొంగనాలు ఇడ్లీలు ఇట్ల టిఫిన్స్ ఏం చేసినా ఇంట్రెస్ట్ గా తినట్లేదండి దోశలే తింటున్నారు
పనే అండి పూరికే అయిపోతుంది మన డే లోని టూ అవర్స్ అయిపోతుంది మనకి
దట్టు ఇప్పుడు సమ్మర్ కి బాగా ఆ ఆ ఈ వేడికి ఆ కిచెన్లో ఉండడానికి చాలా హీట్ అండి అసలు
అవునండీ మీరు బాగ చెప్పారు మరి అదేంటండి ఆడు ఆడుకుంటున్నట్టున్నారు పిల్లలు మరీ అదండి అదే మీకు అర్థమయింది కదా ఆ ఆ సరిపోతుంది ఇప్పుడు సరిపో పొద్దునండీ
హాలిడేస్ కదండి పిల్లలూరికే ఆడుతూ ఉన్నారు
ఉమ్ ఇంకెన్ని రోజులు ఉన్నాయండి హాలిడేసు
ఇంక ఫిఫ్టీన్ డేస్ ఉన్నాయండి పిల్లలకి
ఆ సరిపోతుది మనకి ఇ ఈ లోపు మీ మీరు ఏం పోషకాహారాలు పెట్టాలనుకుంటున్నారో పెట్టేయండి
అసలు ఏంటండి పిల్లలు డైలీ ఒక టాస్క్ అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ అవ్వంగానే ఆఫ్టర్నూన్ ఏం చేయాలి నైట్ ఏం చేయాలి రెసిపీస్ అవి చూడటమే సరిపోతుంది ఒక టైమ్ టేబుల్లో టాస్క్ లాగ అయితుంది
ఏం చేస్తామండి అందరం అలాగే ఉన్నాము
అవునా అంటే డ్రై ఫ్రూట్స్ పొడా అండ్ డీ
డ్రై ఫ్రూట్స్ పొడీ మళ్ళీ కంది పొడి నువ్వుల పొడి పల్లీలి పొడి అవస గింజల
అదే లేండి ఫాస్ట్ గా అయిపోతాయి అది ఈ పొడి లాగా రెడీ చేసుకుని ఉంటే పిల్లలు పాలు తాగపోయిన కానీ ఈ డ్రై ఫ్రూట్స్ పొడి ఉంటది కదండి
హా
పుచ్చి పొడి కూడ అందులో ఏసిస్తే బాగుంటదండి కొంతమంది అచ్చం పాలు తాగరు కదండి పిల్లలు
అవును కదా మంచి పాలు ఎక్కడ దొరుకుతున్నాయండి ఈ రోజుల్లోని
అవునండి అన్నీ కల్తీ ఎ ఒక్క పాలనే కాదండి ఇప్పుడు మనం ఈ ఫ్రూట్స్ గాని వెజిటేబుల్స్ గాని ఇప్పుడు మ్యాంగోస్ చూస్తున్నారా ఓవర్నైట్ లో కలరొచ్చేటట్టు చేస్తున్నారు బనానాస్ కూడ అంతె
అవున్ ను అన్నీనవ్వే కొన్నాని. తినల్లనిపించింది నా నాకు బనానస్ తు
కొన్ని కొన్ని చోట్ల అండి అవునవునండి కొన్ని కొన్ని చోట్ల ఏంటి ఫ్రెష్ గ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఓవర్ నైట్ లొ పండిపోవడము అలా జరుగుతున్నాయండి.
అవును
ఇప్పుడు నెయ్యి తీసుకున్నాం అనుకోండి మార్కెట్ లో డాల్డా కలుస్తుంది
అవునా మార్కెట్ నుంచి మనం ఏం కొనకూడదు మనింటి దగ్గరె
ఎక్కడ చూసినా ఇదే అండి ఎక్కడ య ప్యూరిటీ ఉండట్లేదు మాక్సిమం పల్లెటూర్లలో వాళ్ళకి ఆవులు బర్రెలు ఉంటాయి కాబట్టి అక్కడ ప్యూరిటీగా దొరుకుతుంది కదండి
ఉమ్ నేను కూడ ఇంటిక్ కెళ్ళినప్పుడు తెచ్చానండి నెయ్యి పట్టిచ్చుకుని మీగడ వెన్న తీయించి
అవునండి మనం నెయ్యి పిల్లలగూడ స్వీట్స్ గూడ చేసి పెట్టొచ్చండి మంచిగ
అవును ఏదైనా సరే మనం ఇప్పుడే తయారు చేసి పెట్టేసుకున్నాను అదే ఇందాక చెప్పాను కదా మీకు పొడులు అవన్ అన్నిని ఏంటి పిల్లలకి పొద్దున్నే ఆ లంచ్ బాక్స్ కట్టాలంటె ఏంటి కొత్తిమీరతో పొడి పుదీనాతొ పొడి రెండు కలిపేసేసి ఎందుకంటె మనం ఏ కర్రీ వండినా వాళ్ళు తినేలా లేరు కదా ఇప్పుడు బెండకాయ పులుసెట్టాను దొండకాయ కర్రీ వండాను తినకరా తినరు కదా సో అలా చేసేసి లంచ్ బాక్స్ పంపించ్ చ్చసి తర్వాత ఇంటి దగ్గర ఉండాలి వండాలి మళ్ళీని
అవునండి ఇప్పుడు ఇడ్లీ అవ్ రొండు వంట్ ఇంట్లో ఏంటండి ఇంట్లో పిల్లలు ఎంత మంది ఉంటె అన్ని వంటకాలు అవుతున్నాయి రోజు మాకు
అమ్మో మీరు చాలా ఓప్ పికండి
ఏం చేద్దామండి పిల్లలు హాలిడేస్ టైమ్ లోనె గద అండి అడిగేది మిగతా టైంలొ అడగరు గదా
హూ నాకంటే అవ్వట్లేదండి నేను ఎళ్ళిపోవాలి కదా పొద్ న్నే
అవునవునండి ఇంకా మా పిల్ పిల్లల కోసం ఇంకా తప్పట్లేదండి ఓ డైలీ పిల్లలకి ఒక ఒక గ్లాస్ పాలు ఎగ్ ఇస్తే చాలా హెల్త్ కి మంచిదండి
అవును అదే కరెక్ట్ అంతే ఇప్పుడు పాలె ఎక్కడ దొరుకుతుంది అనేదే కదా ప్రశ్న ఇప్పుడు
అవును అవునండి కానీ మనం తెలిసిన వాళ్ళ దగ్గర ప్యూరిటీ పాలు తీసుకొని ఇవ్వాలండి పిల్లలకి
అవును పోషకాలు అందాలంటే అలా ఖచ్చితంగా చేసుకోవాలి మనమే మన తరపు నుంచే పని చాలా ఉంది
అవును
మన్న మొన్న మొక్కలు వేసాను బెండకాయ్ అవన్నీని ఉన్నారా ఉన్నారా ఆ మొన్న బెండకయ మొక్కలు అన్నీ వేసాను
అవునా అసలు మన చెప్పాలంటే మన చేత్తో మనమే కూరగాయలు పండించుకొని తింటేనే మనకి హెల్త్ హెల్త్ మంచిదండి విటమిన్స్ కి విటమిన్స్ హెల్త్ కి హెల్త్
ఉ అంటే మనకు ఆరోగ్యం కావాలంటే మన చిన్న ప్లేస్ అన్నా చూసుకుని ఆ అలాగ చేసుకోవాలం ఆ చేసాను చేసాను వచ్చిని ఎండా కాలం మళ్ళీ బెండకాయలు రావడం మానేసినయి మొన్న డిసెంబర్ అంతా వేసాను టమాటాలు మంచి టమాటాలు మంచి టమాటాలు అసలు ఇలా కా కాసినయ్ అంటే అలా కాసినయ్ టమాటాలు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది టమాటాల్లోని మంచి బ్లడ్ ప్యూరిఫై కేషన్ కి బాగుంటది అది
ఒక టమాటానే కాదండి ఇప్పుడు ప్రతి ఇప్పుడు ప్రతి ఆకూర్లో ఒక్కొక్క ఐటెం ఉంటా మంచి మంచి విటమిన్ ఉంటదండి ఇప్పుడు పీచు పదార్ధాలు ఉంటాయి బీరకాయ కాగాని
మ్
సొరకాయ కానీ అట్లా ప్రతి ఒక్క కూర్ పిల్లలకి అద అద్దు ఇద అద్దు అని పిల్లలు అన్నారని మన అన్ని కూరగాయలు అలవాటు చేయాలండి పిల్లలకి
ఉ అలవాటు చేసుకోపోతే మనకే ఆ కష్టం అవుతుంది పోషకాలు అందకపోతే
ఇప్పుడు కూరగాయలం కాదండి ఆకుకూరలు కూడా ప్రతి ఒక్క ఆకుకూరలో ఒకొక్క విటమిన్ ఉంటది చూడండి కరివేపాకు ఉంది పిల్లలు మనం తీసి పక్కన పెట్టేస్తారు ఎందులో వేసిన కరివేపాకు కొంతమంది పిల్లలు
అవును
ఇంకా నేనే ఏం చేస్తాను కర్వేపాక్ పొడిజేస్ ఉంచుతానండి
చేసేసారా మంచి పని చేసారు
ఉంచితే ఇంకా కొంచెం నెయ్యేసుకొని కొంచెం వడినాలు వేసి పెడితే తింటారండి పిల్లలు మంచిగా ఇష్ట ష్టంగా తింటారు
హ్మ్
ఇంత మునుగాకు పొడి కూడ చేసి చేశానండి
అవునా ఇంకా వచ్చేది వర్ వచ్చేది వర్షాకాలమే కదా
అవునండి హెయిర్ కూడా మంచిదంట మునగాకైతే చేరు బాగా హెయిర్ బాగుంటుదంట గ్రోత్
ములక్కాయలు తీసుకున్నానండి నేను ములంగాకు దొరకలేదు నాకు ములకాయలతో సా మరి అలాగ నేను అలా తీసుకున్నాను మొల కేలి
అవునా సాంబార్ కూడా బాగనే ఉంటదండి. ములక్కయాలకి అసలు పిల్లలకి, సమ్మర్ కి, ఫ్రైస్ కన్నా లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ ఇస్తేనే చాలా మంచిదండి. వాళ్ళు కూడా మంచి ఇష్టంగా తింటున్నారు. ఒక సాంబార్ గానీ, టమాటా చారు, చింతపులుసు. స ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ బాగా తింటున్నారు అండి పిల్లలు.
అవును కదా అవు
పిల్లలు అన్ని ఫ్రూట్స్ తింటాయండి
ఇంటారేవ్ ఆ నేను చేస్తా ఇంటి పన్నా టమాటాలు కదా పప్పాయిలు ఉన్నాయి కదా. బబ్బాస్కాయలు అసలు చెట్కి బిరక్ బిరక్ కాసేసినయి తెలుసా. దాంట్లో మామూలు పోషకాలు పోషకాలువి చాలా మంచ్ పోష్ నే
అవునండి ఇప్పుడు బొప్పడికాయలు కాయనే కాదండి లీవ్స్ కూడా చాలా మంచిది అంట అండి
ఆ డెంగ్యూకి
మిక్సీ బట్టి తాగితే మీరు అన్నట్టు డెంగ్యూ ఫీవర్ టైం లో ప్లేట్స్ పడుపోకుండా ఉంటాయంట అండి
అవును నేను ఉమ్ నేను విన్నాను మొన్న మొన్న
మను మన కొంచెం ఓపిక తోటి ఇంట్లో ఫుడ్ చేసుకొని తినాలండి. బయట ఫుడ్ తినడానికన్నా ఇంట్లో ఫుడ్ తింటే మనకి హెల్త్కి హెల్త్ మన మనీ కూడా అంత ఎక్కువ ఖర్చు కావండి. మన హెల్తీ ఫుడ్ తింటేనే కదా మనం ఆరోగ్యంగా ఉండేది.
అందుకే
అందుకే కదా మన
చుట్టూ లయ్యే అంత ఆ
అవును మనం అనవసరంగా బయట ఫుడ్ తిని హాస్పట లైజ్ అవ్వకుండ, అక్కడ హాస్పిటల్లో మనీ పే చేసే బదులు, మనం హెల్త్ హెల్తీ ఫుడ్ తింటే చాలా మంచిది కదండి.
అదే మరి అందరికు తెలీక ఎ పో చేసేస్తూ ఉంటాం ఆ
టైం ఉన్నప్పుడు ఇప్పుడు బెల్లంతో సేమ్యా కానీ ఇప్పుడు సున్నుండాలు కానీ చేసి పెట్టి ఉంచితే పిల్లలు మంచి ఇష్టంగా తింటారు డ్రై ఫ్రూట్ లడ్డుూ కూడా చేసేట్లు స్టోరేజ్ ఉంటు మంచుకు టెన్ డేస్ ఉంటాయండి ఇంకా సున్ను ఉండాలంటారా తొందరగా అయిపోతాయి ఒక బెల్లము బెల్లము మళ్ళీ ఇప్పుడు మినుప గుండ్లు నెయ్య ఉంటే సరిపోదు అను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోది ఎక్కువ రిస్క్ కూడా ఉండదు మినుప గుండ్లకి
మంచి విషయాలు చెప్పాలండి నేను అదే చెయాలి వర్షాకాలం వస్తుంది కదా ఆ వీళ్ళ స్కూల్కి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను కొన్ని స్వీట్స్ అవన్నీ అప్పుడు కొంచెం ఖాళీ పడుతుంది కదా పిల్లలు వెళ్ళిపోయి అన్ని చేస్తాను అప్పుడు మ ఫోన్ చేస్తానండి ఎలా చేయాలి అ కొంచెం చెప్పయండి సరేనా మళ్ళీ చస్తానండి ఉంటాను బాయ్
ఓకే బాయ్ అండి